హలో వినిపిస్తుంద. హలో. హలో. హలో.
అదే.
హలో. హలో.
హలో.
వినిపిస్తుందా.
ఆహ్ వినిపిస్తుంది.
ఆహ్ ఇది సమ్మర్ కదా. మీరు బయటకు వెళ్లినప్పుడు లేదా బయట నుంచి వచ్చినప్పుడు మీరు ఎట్లాంటి ఫుడ్ తీసుకుంటున్నారు.
మేమేవ్ ప్రోటీన్స్ ఆకుకూరలు
నేనైతే అంటే ఎండలు బాగా గొడుతున్నాయి కదా కొంచెం బయట రి అంటే ఇంట్లో నుంచి బయట కెళ్ళేటప్పుడు షర్బత్ తాగడం గాని నిమ్మకాయ రసం గాని లేకపోతే కొంచెం ఇంట్లోన్న ఏమనా జ్యూస్లు గానీ మజ్జిగ గాని చేస్కొని తాగుతున్న ఎందుకంటే బాగా తున్నా గా కొంచం అవి మనకు బూస్ట్ లెక్క పని చగాని మీరు ఈ ఎండాకాలంలో ఎట్లాంటి ఫ్రూట్స్ వీకుంటే మంచిది మన హెల్త్ కి
మేము కూడా బయటికి వెళ్ళేటప్పుడు మజ్జిగా వాటర్ ఎక్కువ తాగడం వడ దెబ్బ తాకుతుంది కదా
అవును
కొన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకుంటాం
ఈ ఎండకాలంలో మామిడి పండ్లు ఎక్కువ దొరుకుతాయి కదా అయితే మామిడి పండ్ల మనం తినేసినంక దాని టెంకలు పడేస్తాం కదా ఆ ట్యాంకలు రెండు మూడు రోజులు ఎండబెట్టి దాని లోపలున్న జీడికాయని పగలు కొట్టి దానీ దాని పొడి మొత్తం పాలల్లో వేసుకొని తాగితే అది ఆరోగ్యానికి చాలా మంచిది
అవునండి
అట్లనే నైట్ మనం అన్నం మిగిలిపోతే ఆ పెరుగు అన్నం గిట్ల గల్ప్ కొని ఇంకా దాన మద్య పాలి ఇట్లా పోసుకొని ప్రొద్దున మనం తింటే అట్ల కూడా మంచిది అది మనం సర్ద్దంటాం తెలంగాణలో ఆ సద్దన్నం కూడా చాలా మంచి ది మన ఆరోగ్యానికి
అవునండి అది మనం రైస్ కుక్ చేసేటప్పుడు కూడా గంజి అంటం చూశారా
అవును
ఇప్పుడు అది బాగా బెనిఫిట్
అవునవును అట్లనే రాగి జావా కూడా ఈ మధ్ పెద్దలు బాగా తాగుతున్నారు రాగులు ఎండబెట్టి వాటిని పిండి లెక్క వేసి వాటిని జ్యూస్ లెక్క అంటే ప్రొద్దున జావా వేసుకొని తాగుతారు పడిగా గడుపునా
అవునండి ఇప్పుడు ఆ ఇ ఇది జొన్నలు అంబలి అంటారుసిన అది హెల్త్కి బా బెనిఫిట్ మేమైతే రోజు అదే మార్నింగ్
ఆ అది కూడా చాలా మంచిది మనకు జీర్ణ వ్యవస్థకు తొందరగా సహాయపడుతు తుంది అట్లనే కొంచం వి విటమిన్ ఏ డి కె ఆ అట్లాంటివి కూడా ఉంటాయి వాటిలో
అవునండి పప్పు దినుసులు ఇంకా బా
అవును
ఊ ఎప్పుడు ఎండకాలంలో బెనిఫిట్ యిత్
పప్పు తినుస్
చెప్ప అంటది ఇప్పుడు అన్నీ ఆ వెజిటేబుల్స్ కూడా అన్నిీ మందుల తోటి చేస్తున్నారు కదా
అవును
ఒరిజినల్స్ ఏమి ఉండయి ఈ మన హేళ్తు పరంగానయితే పప్పు దినుసులు బెటర్
ఆ
మ్
అ ఇంకా మనకు ఇప్పుడు కూరగాయలల్ల కూడా టమాటాలు ఈ ఎర్ర రకం పండే పండ్లు ఫలాలు మొత్తం ఇవి మన ఆరోగ్యానికి ఎక్కువ మంచిదట పరిశోధనలో కూడా తెలుస్తుంది అంటే ఆపిల్ ల్స్ ఇవి టమాటాలు ఇం ఇంకా బీట్రూట్ ప్రతి ఒక్కటి మంచిదంటుండ్రు
అ అవునవును ఏమనా దోసకాయలు అదంటే
అవునా
హుమ్ దోసకయలేంటిదంటే మన ఎప్ ప్పుడు ఈ ఎండకు మనదంట్ల వేడిగ ఉన్నదంతా తీసేస్తది
అవును
మ్
బాగా చల్లదన్నిస్తది అట్లనే మరి ఇది
ద ప
ఇది చిన్నపిల్లలకు ప్ర తి రోజు ఇస్తే మంచిది డాక్టర్ పిల్లలకు కంపల్సరీ ఇయ్యాలని అంటుంర్రు అవి మంచి బలాన్ని ఇస్తాయేమో
కంపల్సీ పిల్లలకు అది
మ్ అట్లనే ప్రెగ్నెంట్ వాళ్ళు కూడా వాళ్ళకు మామూలు టైం కంటే ఎక్కువ ఆకలవ్ తుంది కదా వాళ్ళలకు రక్తం పుట్టే ఆహారం ఇంకా పండ్లు పలాలు ఎక్కువ తినమని డాక్టర్స్ చెప్తారు
మన ఇది దానిమ్మ అ ఇప్పుడు కారుబుజకాయలు అది వేడి అనేది వాళ్ళకి ఇప్పుడు బాగా బెనిఫిట్ ప్రెగ్నెన్సీ వాళ్ళకు మిల్క్
మ్
మిల్క్ కైతే బాబెనిఫిట్ వాళ్ళు ఫుడ్ సరిగ్గా తీసుకోరు మ్
వాళ్ళకు ఇట్లా ప్రెగ్నెన్సీ టైమ్ ల బ్లడ్ ఎక్కువ లాస్ అవుతుంది కదా అయితే ఇప్పటి నుంచే మంచిగ రక్తం పుట్టి టీయు డ్రాగన్ ఫ్రూట్స్ మళ్ళా బెల్లం నువ్ వ్వులు, పల్లీలు ఇవన్ని రక్తం బుట్ టెటీవి బీట్రూటు, క్యారెట్ అవన్నీ తింటే, వాళ్లకా ట్యాంకి బికు తర్వాత కవర్ అవుతుంది కదా?
అవునవును.
మ్ వాళ్ళు తినకూడనీ టి అంటే పొప్పడి పండ్లు తినొద్దు అన్ అంటారు ఎందుకంటే, ఆ బేబీ లాస్ పోతుందని.
అవునవునన్
మ్ చికెను మటను మ్
ఓయూ యాలకు
ఆ
ప్రెగ్నెన్సీ వాళ్ళు తరుకు
హెలో హెలో
హలో
ఆ వినిపిస్తుందండి.
ఆ వినిపిస్తుందండి.
ఆ ఇంకా మనకు ఇది,
తల్ ఆ వేడ అనేది, వాళ్ళకు పడదు. అంటే ఇప్పుడు, చికెన్, మటన్స్ అవన్నీ తినడం తక్కువ చేసుకోవాలి.
అవును.
వేడి బాగుంటది వాళ్ళకు తట్టుకోలేరు. బేబీ అనేది కొంచెం హీట్ కదా
ఆ
మ్ వాటర్ బా తీసుకోవాలి ప్రెగ్నెన్సీ వాళ్ళు.
బలం ఎక్కువ ఉంటదేమో,
అవునవును. ఇవో మన కొబ్బరి నీళ్ళు కోకోనట్ వాటర్ అంటరు చూసినా?
అవును.
అవి తీసుకోవాలి ప్రెగ్నెన్సీ వాళ్ళు. ఇప్పుడు మనం నార్మల్ వాళ్ళం కూడ ఈ ఎండాకాలం కి తట్టు కోడం చాలా కష్టంగుంది. మనం కూడ తీసుకోవాలే.
అవున అట్లనే ఆ కొన్ని డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా, అవి అన్నీ తింటే, హే మంచిది హె ల్త్ కి. అంటే బాదం గాని, బాదం నైట్ నానబెట్టుకొని ప్రొద్దున ఆ తింటే, అది మెదడు, మంచిగ పని చేస్ తుంది ఆరోగ్యానికి కూడా మంచిది అట్లనే శనగలు ఉంటాయి కదండి కిలో అన్ని మంచిగా నైట్ నానేసుకుంటే ఉదయం వరకు మొలకలొస్తయి అవి గూడా తింటే బలాన్ని బాగిస్తది
అవునండి ఇప్పుడు మన పచ్చి శనగలు ఉంటాయ్ నైట్ నానబెట్టుకొని మార్నింగ్ దింటె
అవును
వాళ్ళకు బ్లడ్ అనేది గ్లో అయితది
ఆ
వాళ్ళు అప్పుడే హెల్తీగా ఉంటరు. నీరసంగానీ అలాంటిది ఏముండదు యాక్టివ్ గుంటరు.
ఉమ్ అట్లనే పాలల్లా పసుపు ఏసుకొని కూడా కొందరు దాగుతారు గదా అది గూడా ఆరోగ్యానికి మంచిది చాలా
అవునవును
ఉమ్ మళ్ళా ఇది వర్షాకాలం చలికాలంల దగ్గులు సర్దులు ఎక్కువైతయ్ గదా అప్పుడు ఎళ్ళిపాయ కారం మంచిగా దంచుకొని తింటే ఇది తొందర తగ్గుత ఇవి హలో
ఆ అట్లా అది తొందర తగ్గువైతది మళ్ళా మంచిది దగ్గొచ్చినప్పుడు లవంగాలు గూడా వేసుకుంటే అది దగ్గుని కంట్రోల్ ఇస్తుందండి
అవునవును ఎల్లిపాయ తోటి బాగా ఉపయోగాలు ఉన్నయ్ మన చిన్న కొండి నాలుక వాస్తది అంటరు జూసినవా మన గొం తులో వా వాటిని గూడా పెట్టుకుంటే అది కవర్ అయిపోద్ది
ఉమ్ అట్టనే మన ఆ ఎల్లిపాయ అన్నంలో కలుపుకొని తిన్నా గూడా చాలా మంచిది వెయిట్ లాస్ అయితరు మళ్ళా మంచిది ఆరోగ్యం గూడా
హలో హలో హలో